హలో
హాయ్ అండి
హాయ్ బాన్నర అండి
ఆ బావున్నా అండి మీరు బావున్నారా
బావున్నరా అండి బావు న్నాం ఏం చేస్తున్నారు ఎండి
మ్మ్
వన్ అండ్ డేస్ సాయంత్రం అయింది వంట ప్రిపేర్ చేసుకున్నామ అనుకుంటాను
ఆహా అవునా మేమా అవుడా వంటే చేస్తాను అవన్నీ మ్మ్ ఏం కర్రీ చేసిర్రు అండి
మేమ అండి ఇవాళ తోట కూర వండినమండి
మళ్ళీ ఏయల్న వంట చెయ్యల్న
మ్మ్ మళ్ళీ చెయాలండి ఇక ఇప్పుడిప్పుడే సెల పడుతుంది కదా స్కూల్కి పోయయి పిల్లలు వచ్చారు ట్యూషన్కిట్లా వెళ్తారు కదా ద వాళ్ళకి స్నాక్స్ అంటూ ప్రిపేర్ చేసి మెల్లగా పంపించాలి వాళ్ళని వాళ్ళు ఇంటికాడ ఎక్కువ హోమ్వర్క్ చేయరండి చెప్తే వినరు మా మాట
ఇంకా పంపిలేదా సెవెన్ అయితంది ట్యూషన్ కి
మ్మ్ పంపించానండి కానీ వాళ్ళు వెళ్ళాక ఆగం మిగిలంతా ఆగమాగం చేశారు కదా
ఊన అవునండి ఓకె మీ బాబు వెళ్ళారా
ఆ అవును. అవునండి
అవునా మరి ఏం కర్రీ వండాలె మరి ఇప్పుడు
అదే ఆలోచిస్తున్నామండి ఇప్పుడిగా ఇప్పుడే పోయారు పనంతా అయిపోయింది ఏం కర్రీ వండాలి ఏంటని
ఆహ
స్తు ఉన్నా ఏం కర్రీ అని
నువు పొద్దున్న బీరకాయ వండతే బీరకాయ అయిపోయింది ఇప్పుడు బెండకాయ వండుతున్న
మ్ హ్
మ్
మ్ హ్
ఇంకా ఏం మరి ఏం చదు కున్నరండి మీరు
ఉన్నాయండి మీ కాడ మరి
ఆ హాఫ్ కేజీ కి ఫిఫ్టీ రుపీస్ హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఏది కొన్నా ఫిఫ్టీ అయితాంది.
వామ్మో బా కాస్ట్ ఉన్నదండి
ఏది కొనాలన్నా భయమే కానీ ఇంతింత రేట్లు పెట్టి తినే ఆ చూత్త తన్ని
అవును
మ్
మ్ ఏమో ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి రోజుల్లలా మంచియేది వండేటట్లు లేదు లేదండి ఇంట్లో ఉంటం
అవునండి సస్ ఆ ఏం గ్రూప్స్కి ప్రిపేర్ కావచ్చుగా అండి
ఆ ప్రిపేర్ అవుతున్నా కనీ మనకు వస్తాయా రావా అనే టెన్షన్ ఉంటదండి
రాన్ టే ఇగ మనం ట్రై చేయాలి కదా అండి ట్రై చేస్తేనే కదా అండి వచ్చేది మ్
చదవాలన్ అనిపి అదే గాని ఈ రోజుల్లలా చూసారు కదా అసల్ టెన్షన్ అదో టెన్షన్ అయిపోతద వస్తుందా రాదా ఎట్లా ఏంటి అనే
ను కూడా బాగా పెరిగిపోయిందండి కాంపిటీషన్ కూడా బాగానే పెరిగిందండి
ఇంకా ఆడిషన్ పెరిగింది
ఉమ్ అవును బాగా పెరిగింది ఎక్కడ ఎక్కడ జాబులు చేయాలన్నా కూడా నా ఏం దప్పతలేదు చదువుకున్నళ్ళు ఇనే ఉంటారు ఇంత ఇంత లక్ష లక్షలు పెట్టి చదువు పిష్నోళ్ళు మాన్ కూర్చు అయితంది ఈ ఇదిలో అయితే మరీ ఘోరంగా ఉన్నాయి పిల్లలకైయితే వాళ్ళు చదువుతళ చదవట్లేదు తెలియదు గాని మన కనించితే లక్షల లక్షలు దుబ్బుతారు
అవునండి
ఉమ్
కష్టం అండి ఈ రోజుల ఎడ్యుకేషన్ కూడా బాగా డబ్బులే ఖర్చుతో కూడుకున్న పనులు అయిపోతున్నాయి
అవును మస్తు సో డబ్బలు టనే ఏదైనా ఏది నేను చెయ్యనేలే డబ్బులే డబుల్ డబుల్ డబుల్ డబ్బులేందే జీవించట్లే డబ్బులకు నోరు ఉంటే అయితేనా ఆ మొత్తుకుంట ఉంటారు ఇవ్వనని తనేం ఖర్చు పెడతాలని మొత్తికుంటా ఉంటాదు
ఉమ్ అవునండి
ఉమ్
మీ వా సైడ్ వాతావరణం ఎట్లాందండి
మా సైడు కొంచెం ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంది తగ్గింది కదా ఉమ్ ఎండ మొత్తం పోయిందిండి కొంత చల పొద్దున్నలేమని కొంచెం చలి పెట్టినట్టటు అనిపిస్తుంంది
ఉమ్ ఆవునా అండి
మీక ఎట్లా ఉంటుది పొద్దున్న లేవంగానే
మా కాడా చెల్లగనే అనిపిస్తుంది గానీ మధ్యానం అయ్యరికే ఎండ
ఆ ఆ ఎసుందా అండి మిక్ వేసిందా అండి
ఆ అవునండి లేదు లేదండి లేదండి
ఆహా ఎండకి బానే తట్టుకుంటారండి మీరు అయినా ఏసీలో ఉన్ ఏసీలో ఉన్నా మళ్ళ మనం బయట్ ఇంటికొచ్చినా కూడా అది మళ్ళ ఎండకి పడదండి
మ్మ్ అవును అందుకే మాకు కూలర్ ఉండలేవ్ కూలర్ తీసుకున్నాం
మ్మ్ హ్మ్ కూలర్ తెచ్చుకున్నారా మ్మ్ మధ్యాహ్నం వేసుకుంటరా అండి మీరు
ఆ ఏసుకుంటామండి ఏసుకుంటాం ఏసుకుంటామండి
అ పిల్లలకి ఒక్క పూట స్కూల్ ఎప్పుడండి ఎండలకయితే ఎమ్మట ఇస్తారు ఎందుకంటే అడ్డం పడతారు పిల్లలు ఏ తినకుండా పో
ఇంకా హాఫ్డే స్కూల్స్ కూడా జ కాలే తెల్సా అండి
ఆ హాఫ్డే స్కూల్స్ స్టార్ట్ అయిపోవాలి కదా
మ్మ్ అవునండి
ఇంకా స్టార్ట్ కాలే
కాలేదండి ఇంకా టైం తీసుకుంటట్టున్నారు వాళ్ళంతా అసలు ఏంటో అసలు
ఎందుకో ఈ
పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నరు మ్మ్
ఈ టైంకి ఇస్తారు కదండి
ఇస్తారు ఇంకా ఇయలేదు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు
మ్మ్ ఏ అప్ ఒక్క పూట స్కూల్లో పోతే పొద్దున ఆరు గంటలకు ఏడు గంట పోయిన మధ్యాహ్నం వరకు వచ్చేస్తారు మంచిగా చల్లగా ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే రాను రాను వడ దెబ్బలు బాగా తాకుతాయండి
అవునండి నిజం
బ బాగా మంచిళ్ళ తాగాలండి మనం మజ్జిగా చేసుకుని తాగండి పిల్లలు కూడా తాపియండి బాగా కుండల వాటరే తాగండి ఎందుకంటే ఫ్రిడ్జ్ కూడా బాగా మంచిది కాదు
అవునండి
మ్మ్ హ్మ్ మీరు ఏ వాటు కుండలోవి తాగుతరా ఫ్రిడ్జ్ లోవి తాగుతరా
మేము కుండలే తాగుతమండి అండి మేము అసలు ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టం
మ్మ్ హ్మ్ మంచిది ఎందుకంటే ఫ్రిడ్జ్ డేంజర్ అది. ఇప్పుడు ఏదైనా మనం ఫ్రిజ్జుల్నే పెడు తవునంగాని పెట్టకూడదు.
అవునండి ఇది కూడా నిజమేనండి.
ఆహ్. ఎందుకంటే మంచిది కాదంట.
అవును.
ఉమ్
అసలుయితే ఈ రోజులలో ప్చ్ నమ్మేటట్లేదండి అసలు ఏ దేన్ని నమ్మాలన్నా నమ్మేటట్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్స్ తింటే ఫుడ్ పాయిజనింగ్స్ అయిత ఉన్నాయి ఎట్లా చెప్పండి.
ఆహ్. మోషన్స్ బాగా అయితున్నాయి అండి ఆహ్. ఫుట్బల్ సింగ్. బానేవుతునయండి. ఆహ్
ఉమ్మ్.
ఫుడ్ ఫైజింగ్ అయితేవా డేంజర్.
ఉమ్. అవునండి.
ఉమ్ ప్చ్. ఉమ్ ఇంకా చలికాలం ఎట్లుంటదండి బాగా చలి పెడ్తది ఈ టైం కల్లా సెటిల్ ఎసుకోవాల్సిందే మనం అయితే అండి
అవును మస్త్ సలి పెడదండి అసలు. ఈసారి అయితే మంచు కూడా పోసిందండి తెలుసా.
ఉమ్.
మాక్కడ మంచు కూడా కురిసింది.
అవునా అండి. అయితే ఇప్పుడు వాతావరణం గుడా. ఆహ్ చలికాలం చలి ఉంటది. వేరే వ చక్కన వర్షాలు బాగుంటాయి. ఎండ కాలం ఎండలు బాగోడ్తయ్. ఉమ్.
ఈ
ఇంక వర్షాలు పాడెటప్పుడు మీరు బయట్కేల. విద్ వెళ్ళడం బుద్ధి ఐతదా అండి.
ఆహ్ లేదు అండి అంతా బూడద బూడద. అందుకెతేలవదు కదా బయటికి ఆహ్ స్కూల్ కి పంపించాలి కదా తప్పదుగాద వాళ్ళకి. వాళ్ళని పంపిస్తా కానీ ఎక్కడో తీసుకెల్లి మెల్లంగా పంపిస్తా అండి.
ఆ ఇబ్బందైతదండి ఎట్లయినా
మ్మ్ అవునండి.
వర్షాకాలం ఇబ్బంది అండి ఇంకా మరీ ఎక్కువ ఎక్కువ మరీ ఇబ్బందైతది ఎందుకన్ టె బాగాం వర్షాలు పడ్డా కూడ ఇబ్బందె. అప్పుడు స్కూల్స్ కు ఆల్డేస్ ఇస్ సర్లేండి స్కూల్స్ కు హాలిడేస్ ఇస్
డి అవునండి. మ్మ్ మి తమిళ్ సైడ్ వాతావరణం ఎట్ల టుందండి.
మా సైడ్ బానే ఉందండి ఏండలు కొడుతున్నాయ్. షాపింగ్ చేసావా?
ఆ చేసానండి ఎప్పల్ ఆ చెయ్యాలి గదా ఇప్పుడు పెళ్ళిళ్ళు గిట్ల ఉంటాయి కదా! ఇంగ తప్పదండి ఆవచ్ చేయాలి తప్పదు
అవునా
ఏసారా అండి
మేమేడ అండి ఇంకా ఎల్లలా షాపింగ్కి వెళ్ళాలిగ. దానికి ఒక టైమ్ తీసుకొని వె ఇలాగేయే ఒత్తి ఉత్తి ఎత్తుకుపోవం కదా!
ఆ అబ్ అంతేనండి మేము కూడ వెళ్ళాలి. ఈ ఎండలేమో బాగనిపిస్ తన్న మ్ కొంచం చల్లబడ్డంక వెళ్దమంటనా ఇగ పిల్లల సదువు
మ్మ్ పిల్లలుంటె షాపింగ్ చేయనీయరు.
అవునండి చేయనీరు.
పిల్లలుంటే షాపింగ్ చేయరన్